హలో
హలో హలో
ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
అ అవును ఎలా జరిగింది ఈరోజు నేను ఆఫీస్ లో ఉన్నాను మీరే చేస్తున్నారు
నేను ఇంట్లో ఉన్నాను
ఈ రోజు వర్క్ లేదా మీకు
మార్నింగ్ ఎల్లేసి వచ్చాను మ ఆఫ్టర్నూన్ వచ్చాను టూకి
హ్మ్ హు ఎలా ఉంది మీ ఊర్లో ఎండలు ఎలా ఉంది
ఎక్కువ ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువ అయింది
హ్మ్
హ్మ్ అసలు బయట పోవడానికే కష్టం
మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఎండాకాలము
మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు ఏసీలోనే ఉంటాను
హ్మ్
ఆ ఆ తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది
బయట వచ్చాక
బయట వచ్చాక చనా వేడ అనిపిస్తుంది
ఎగుడు హడ్ చేయరా
మామలుగా యూస్ చే సేవాన్ని ఆ హ్యాట్ ఉండేది హ్యాట్ ఇటు మా కజిన్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను హలో
ఆ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది
హ్మ్ హ్యట్ ఉండేది నేను మా అక్క కజిన్నోళ్ల ఇంట్లో వదిలేసి వచ్చేసాను
ఓకే ఓకే తెచ్చుకొండి ఎండలు ఎక్కువ ఉన్నాయంట తినాలి కదా
హ్మ్
తెచ్చుకోండి గుర్తుగా పండగ కి ఏం ప్లాన్ చేస్తున్నారు ఉగాది వస్ స్తుంది కదా
ఇంకా ఏం అనుకోలేదు కానీ వు ఉగాదికి పచ్చడి చేసిన మామూలుగా పచ్చడి చేస్తాము మా ఇంట్లో హల్డే ఉండదు నా తెలిసి ఆ రోజే అక్కడ షోరూమ్లు ఎక్కువ వర్క్ ఉంటది
ఓకే ఓకే హు వర
మీకు మీకు లీవ్ ఉంటుందా
మాకు కూడా లీవ్ లేద ది మన్ మార్చ్ మంత్ కదా బ్యాంకింగ్ అంత వర్క్ ఏం లే క్కువుంటది మాకు మాకు ఇవ్వాల్సిన హాలిడేస్ అప్ అప్పుడే వర్కింగ్ డే పెట్టేశారు మాకు వర్కింగ్ డే నే నాకు రంజాన్ కూడా లీవ్ లేదు
ఉగాది పెద్ద పండగే కదా
మాకు ఏ ఇయరు లేదండి ఏ ఇయరు ఉగాదికి లివ్ ఇవ్వడం లే పార్కింగ్ దే పెట్టుకుంటారు
హు
ఏం తిిన్నారు లంచ్ ఏం చేసారు మీ ఇంట్లో
చిక్కుడుకాయలు కూర చేసారు ఇంట్లో
ఆహా
అది తిన్నాను
హు నేను పెరుగన్నం తిన్నానండి
ఏమండి ఇంట్లో ఏం చెస్కో లేదా
చేసాము అ ఎండలకి నేను పెరుగన్నం తెచ్చుకున్నా
హ
ఈ ఎండలకి అదే బెస్ట్ అండ్
ఆ సలవన్న
సలవాని కాదు ఈ కూరలలో తింటుంటే ఆరాటంగా ఉంటాదని అ పెరుగన్నం మజ్ ని పెరుగులో తిన్నాను నైట్ నైట్ డిన్నర్ కీ ఏం ప్లాన్ చేసుకున్నారు
కా ఏం మనుకొ లేదు
అవునా
ముల్లంగి ఉంటే దాంట్లో చట్నీ చేస్ సారని చెప్పారు మధరు
ఓకే
అది ఫుల్ ఉంటుంది ఆ రీసెంట్ గానే వెల్ళొస్తూ ఉన్నాను అటెండన్ ఓకే కా అ జస్ట్ డెమాల్ చస్ సుఖ నష్టం మ
ఆహ అంటే అది ఓకే అయినంత వరకు మీరు హాఫ్ డే వెళ్ళాలి అంతే
అ
హ ఓకే ఓకే అండి ఇంకేంటి విశేషాలు
మీరే చెప్పాలండి
నాదేముందండి మార్నింగ్ వచ్చేస్త ఆఫీస్ లో ఉంటాను నేను నయితే ఏ ఇటికి ఎల్ గడికి సవెన్ అయితయిది ఎయిట్ కూడా అయితాయిది ఒప్పు సారి ఇక్కడే గడిచిపోతది నాకు ఆఫీస్ లోని ఫుల్ డే ఆ సండే ఒక రోజు ఉట్టా మంట్లో అంతే ఇదా పంండగలు కూడా మాకు లీవ్ లీవకుండా ఇడ లాస్ట్ సండే మా పాపది ఒక బర్త్డే ఉంది బయట ఎలాము ఫుల్ బయట వెళ్ళలి వచ్చేసాం ఇంట్లో ఏం చేసుకోవాల బయటతే
నిరాజ్ బాతడి అంటేనా
లేదు లేదు ఇంకా అ టూ డేస్ ఫ్రైడే రోజు ఇంకా మళ్ళీ నాకు లీవ్ ఉండదని
ఎంతండి పాపకి వయసు
మా పాప చిన్న పాప అండి
సోరిీ అర్సా
ఆ చిన్న ఫోర్త్ ఫోర్త్ నంబర్ పాపా
ఫోర్ ఇయర్స్రా పాప్కి
ఆ అవునండి హలో హలో ఉన్నారాలైన్ లో
ఉళారు
ఆ
నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ అనుకు ట్వంటీ ఇయర్స్ అవుతోంది అనుకున్ కున్నాను
ఎలా అనుకుంటారండి ట్వంటీ ఇయర్స్ అని మా పాపకి
నేను అనుకున్నాను మీ వాయసు కొంచెం పెద్దగొస్తున్ అంటే మీరు చాల పెద్దవార ఆ ఏజడ్లా కనిపించింది వాయిసు అలా మీ డాటర్ ఏమన్నా అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండచ్చు ఆఏజ్డ్ ఉన్న పర్సన్ కి డాక్టర్ అంటే
ఆ ఏజ్డ్ అయినా కూడా లేట్ మ్యారేజ్ చేసుకుంటే చిన్న పిల్లకాయలే కదండి ఉంట ఉంటారు
ఓకే అండి ఓకే అండి నేను అలా అనుకున్నాను ట్వంటీ వన్ అని అనుకున్నాను
మా పాప చిన్న పాపా ఫర్త్ ఫోర్త్ ఇయర్ ఫోర్ ఇయర్స్
ఫోర్ ఇయర్స్ ఆ ఓకే మీ బాబ కెన్నియర్స్ అండి
మా బాబుకి సిక్స్
హలో ఆ సిక్స్ ఇయర్స్ ఆ
సె సెవన్
ఓకే
మ్మ్
ఆ మీ బాబుకి ఎప్పుడు పుట్టిన రోజు
మా బాబ నెక్స్ట్ మంత్ ఫోర్త్ని
ఉమ్
నెక్స్ట్ మంత్ అండి నెక్స్ట్ మంత్ ఫోర్త్
ఓకే నాకు ఇప్పటికీ ఇన్పిస్ట్ ఇంది నాకు ఇప్పటికీ ఆ నమ్మ బుద్ధి కావడం లేదు ట్వంటీ వన్ అనుకుంటున్నా
ఎవరికి
పాప కి ఏజ
పాపకి ఇప్పుడు త్రీ పూర్తయి ఫోర్ పెడుతు దత్తాండ్
జమనే నాకైతే ఇప్పుడు నమ్మబుద్ధి కావడం లేదు
మీ చెప్తుంటే
ఆ నా ఒపీనియన్ చెప్తున్నానండి
ఇదే ఇది అలాస్త మీ ఏజ్ అంత త
న ఏజ్ ఇప్పుడు ట్వంటీ త్రీ అవుతుంది ఆ నాకు నెక్స్ట్ మన్ నాకు నెక్స్ట్
ఫార్టీ ఫిఫ్టీ లాగే వినిపిస్ మ్మ్ మీ వాయిస్ నాకు
కెమో పోరాంటాడ్ ట్వంటీ లాగా ఇనిపిస్తుంద మీకు మా పాప ఇంటే ఎంత ఫీల్ అవుతది
పిస్తుందండి
గా
ఓకే ఎనీవే హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పండి
ఓకే అండి థ్యాంక్ యూ
ఒకే అండి